హలో చెప్పండి
కొన్ని పండుగల గురించి
చెప్తారా అ ఇప్పుడు మొన్న మనకు శివరాత్రి జరిగింది కదాండి
ఆ
శిరాత్రి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము
హ్మ్మ్
అయితే ఇక శివరాత్రి అంటే మనం మంచిగా నీట్గా ఇల్లు కాడుకోవాలి పొద్దుగాలే లేసి
ఉమ్
మంచి ఇలుు కడుక్కకొని అందరం మంచిగా తలస్నానాలు చేసి అంబెట్కని
ఆ
మంచి పూజ చేసుకొని శివాలయనికి వెళ్తాము
వెళ్లాలనుకునం లేదు వెళ్లిందా
ఆ వెళ్ళినము శివాలయం ఇంకెళ్ళి అభిషేకం చేస్కుని మంచిగా శివుని దర్శించుకోవాలి
ఉమ్మ్
ఇంటికీ వాతాము ఇగ వచ్చిన తర్వాత మా అమ్మ ఒక పొద్దుంటది
ఆ
ఆ రోజు ఉపవాసం జాగరం చేస్తది
జగరం ఉపావసంమా
ఇంకా ఆ రోజు ఏం తినరు ఈగా ఆరోజు సాయంత్రం మనం జాగరం లో అమ్మే దీపం పెట్టుకుంటాది అప్పుడు అక్కడ నైవేద్యంగా ఫలిసత్తు చేసుకుంటాము
ఆ ఇంకా మ్మ్
తర్వాత కన్నగడ్డ కండగడ్డ ఉడక పెట్టుకుంటారు
ఆ కండగడ్డ పండ్లు అని పెట్టుకుంటారు గా
ఆ పండ్లు అవన్నీ తీసుకచ్చుకొని పెడ్తాము యా ఫస్ట్ ఇవి ప్రిపేర్ చేసుకోవాలి సత్తులు ఆ సత్తులు ప్రిపేర్ చేసుకున్నగా
ఆ
కండగడ్ద్ అవన్నీ ఉడకబెట్టుకొని మల్ల ఫ్రెష్ గా నంచి అంచి దేవునిదగ్గర దీపం పెట్టుకొని
హ
జాగరణలా జాగరణ కోసం దీపములను నోసుకోని ఆహ్ దాని గోగు పూలు అంటారు
అవును
అలా అయినా పండ్లు అన్ని రకారా పండ్లు దోసకాయ చనక్కాయ
ఆ
అన్ని రకాల క్రేప్స్ అని కంకులు దోసకాయలు ఇవి అని అక్కడ పెట్టుకుంటాం దీపం దెగర దీపన పెట్టుకొని వడించుకొని ఇంట్లో అందరం ఇల్లు ఉడుస్తాం
ఆ
తర్వాత నైవేద్యంగా సత్తులను కండగడ్డబెట్టి మొక్కి గంగా హారతి ఇచ్చుకుంటాం అది ఇచ్చుకొని
ఉ
తర్వాత
ఆ
కొబరికాయ కోట్టుకుంటాం
ఆ
కొట్టుకొని తీర్థం తీసుకుంటాం ఇంకా పొద్దటి నుంచి ఒక పొద్దుంటారు కాబట్టి కొంచెం సత్తులను కండగట్ట తింటారు కంతే వాళ్ళు ఉపవాసం ఉంటాం ఏం తినరు ఆరోజు
అవును అన్నం తిన్నారు మ్మ్
నా ఒక సాయంత్రం దీపం ముట్టిచ్చినంక
ఆ
కండ గడ్డ తింటారు అంతే వాటర్ తాగుతారు లేకపోతే పాలన తాగుతారు
అవును
ఇగా అందరం కలిసి ఇంట్లా డేట్స్ గ్రేప్స్ కందగడ్డ తింటాం
మ్మ్
ఇయ ఇవని ఆట వింటం శివనామస్మరణ చేసుకుంటాం
ఉమ్
హ మంచిగా జరుపుకున్న ప్రతి సంవత్సరం
అదే సెలబ్రేట్ చేసుకుని రాత్రి జాగరణ చేస్తారా
ఆ చెత్తం అంటే మా అమ్మ చెత్తది మేం ఎక్కువ చెయ్యం
మ్
మ్ ఒక్కొక్కసారి చెత్తం ఇంకా అక్కడ శివ కళ్యాణం జెస్తారు శివాలయంలో మ్ దర్మ ఆర్థం
ఆ
నైట్ జెత్తరు అన్నట్టు నైట్ జేత్తే నైట్ అయితది. లేట్ అయితది
అవునా
మ్ ఊరందరు జ జాగారం ముట్టిచ్చుకుని పోయి ఏకాగున్నాయి
ఆ
ననుషత్తర్
అ
మీరు గూడా ఇట్లనే చెసుకుంటారా
మేము అట్లనే చేసుకుంటాం
మ్మ్
మ్
మీరు ఉగాది గురించి చెప్తార ఉగాది ఎట్లా చెసుకుంటరు ఇప్పుడు చెప్పండి ఉగాదె గదా కొత్త దేమో
ఇప్పుడొచ్చేది ఉగాదె గదా ఉగాదికి సేమ్ ఇగ ఒక రోజు ముందు రోజే ఇండ్లన్నీ మంచిగా క్లీన్ చేసుకుంటా కడుక్కుంటా
మ్మ్
అయ్యా పొద్దున స్నానాలు జెసి శనగపప్పు ఉడకబోసుకుంటాం.
మ్
పప్పు ఉడికిన తర్వాత అ పప్పులిట్ల మంచిగా ఇట్లా మెత్తగా జెసి చక్కర పాక పటు కని ఆ పప్పు అంత జెసుకొని పాకం వచ్చేదాకా మంచిగా ఇట్లా కొంచెం ఇట్ల బెడ్ అయ్యే రాక యాలకల పొడి కొంచెం ఉప్పేసి మంచిగా పప్పును పాకంలేసుకొని మంచిగా పాకం వస్తే టీ చేసుకుంటాం
మ్మ్
చేసి అది పక్కన పెడతాం
మ్
ట్టి కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి కలిపి కొంచం ముద్దలాగా చేసుకుంటాం కొంచెం ఆయిలేసుకోని
మ్
ముద్దు లా చేసుకొని ఇక అదివి ఇట్లా చపాతి లాగా లాటిచుకొని మధ్యలో ఆ పూర్ణం పెట్టి
మ్
పూరి సైత చేసుకోవచ్చు ఇంకా కొంచెం పెద్ద గుడచేసుకోవచ్చు చేసుకుంటూ పెనెం మీద ఆయిల్ గాని నెయ్యి గాని వేసుకుంటూ కాల్చుకుంటాం
మ్
కాల్చుకొని ఫస్ట్ కాల్చుకున్నయి ఫస్ట్ దేవుడి దగ్గర నైవేద్యం పెడతం
మ్
మ్ ఇంకా చింతపండు వేసి చింత పండు రసం కొంచెం బెల్లం వేప పూవు మామిడి కాయ అందులోనే కొంచెం ఉప్పు కారం అందులో వేసి పచ్చడి చేేసుకుంటాం
మ్
రెండు కొబ్బరి ముక్కలు కూడా వేసి ఉగాది పచ్చడిని చేసి ఈ ఉగాది పచ్చడి ఈ బూరెలు దేవుడి దగ్గర పెట్టి మొక్కి కొబ్బరికాయ కొట్టి అందరం తీసుకుంటాం ఉగాది ముందు పొద్దున్నే గుమ్మానికి అన్ని మామిడి తోరణాలు గుచ్చుకుంటాం
అవుమా ఎంత కూడాడ
మ్ పొద్దున్నే అన్ని గుమ్మాలకు అన్ని దర్వాజలకు మామిడి తోరణాలు కట్టుకుంటాం ఆ రోజు
ఇక సాయంత్రం మేము పంచంగ శ్రవణం
ఉమ్ పంచాంగ శ్రావణము ఇనీ ఇక టెప్పులు కళ్ళి మ్... టెంపుల్ కెళ్లి వింటాం అది సాంతం
పండు అరటి పండు మేము కూడా వేసుకుంటాం
మ్
మా ఇంట్లోయితే మార్కెట్లు ఎవరో ఇస్తారు
మ్
మా ఇంట్లో ఎట్లా ఇస్తారంటే ఫస్ట్ మామిడి కాయ మంచిగాతురుముకోవాలి
మ్
జార్డ్యాన్ తర్వాత అధ ఒకొక్క గిన్నె పెట్టుకొని అలా నూనె వేసుకోని చికరా వేసుకొని పచిమిరపకాయలు వేసుకొని పల్లీలను పొప్పేసుకొని వేయించుకొని
మ్
దటి నుంచి పోడ్ంచుకొని ఒకం పసుపు వేసుకోవాలి
మ్
ఇహ మనం ముందు అన్నం పెట్టుకొని
మ్
కొంచెం సల్లారా పెట్టుకోవాలి.
ఆ
ఉన్నా కొంచెం పసుపేసి కలుపుకోవాలి అన్నాన్ని.
ఆఁ
పోలిన తర్వాత తరుముంది ఏసి అన్నములో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నానికి తగినట్టు
హ్మ్
అయితే ఒక పెడితే మంచిగా మా రైటింగ్ ఇస్తారంటా
అవును
పన్నెండు మిరకాయలు కూడా వేసుకోవాలి కదా
మ్మ్
ఎండు మిరపకాయలు కూడ ఏసుకోవాలి పోపులో
ఆఁ ఏసుకోవచ్చు అంటే మా ఇంట్లో లేవు అప్పుడు అందుకని. పచ్చి మిరకాయలు వేసుకున్నం
కరేపాకు పచ్చి మిరపకాయలు ఏసుకొని
ఆ కరివేపాకు కూడా వేసుకోవాలి మంచిగ ఉంటది టేస్ట్ గా.
హ్మ్ అన్నం ఏసుకొని కలుపుకోవాలి.
మ్మ్ అంతే మంచిగ ఉంటది టేస్ట్ మామిడికాయ
మ్
ఇవి చేసుకుంటము వారనికి
హ్మ్
ఇంకా అందరు అనచ్చు కూర్చుని
మ్
పచ్చడ తాగుతున్న మంచిగా బూరెలు తిటం ఇంగ కొందరికి ఇస్తం బూరెలు చేసి అంటే
సరే అండి థ్యాంక్ యూ డు మూడు సార్లు రాశాడా?